ఏం కాల్ కట్ చేయేసినవు మధ్యలో నువ్వు మాట్లాడుతా ఉంటే హలో
ఆ వినిపిస్తుంది నేను హిప్జెట్ పెట్ పెట్టుకొని అనుకోని కదా
హ
హెడ్సెట్ పెట్టుకోల
ఆ
చెప్పు ఎట్లుంది మీ ఆఫీసు అంతా ఓకేనా
ఆ అంతా బాగుంది ఆవలి ఇత్తలు వస్తాండ అంతే నిద్ర రాదు ఏం పల్లే
ఆహా
ఒక టాబ్లెట్ వేసుకున్నా హీట్ తగ్గేదానికి బీ కాంప్లెక్స్ వేసుకోవాలంట హీట్ తగ్గాలంటే
నేను ఆ రోజు చెప్తన్నా లేదో బి కాంప్లెక్స్ వేసుకొని మజ్అన్నం బా తింటే పోతుది
హ నిమ్ పెరుగు తాగిన
హహ
మరి బటర్ మల్క్ దాగ్ అ ఇంకా మా ఫ్రెండ్ వాళ రూమ్ క వెళ్ళింటి వచ్చేట్బ్బడు బీ కాంప్లెక్ కొని మింగేసి
హ
చ అయన నిద్ర రాల
చదట్లు వస్తే మం వె ఎందుకంట అ్లాదా మనం చెప్పినట్లు తింటే మనం ఇట్ల ఎట్కుంటాం అంటాను
అదే
హ
పాటలు పెట్టుకొని వింటాము ఏం చేష చెల్
అంటే ఇంకేం చేసేది ఏమి ఉండదు
హ
హ
మా ఫ్రెండ్స్ ఒక డౌట్ వచ్చింది తెలుసిన నేను నైట్ ఫోన్ మాట్లాడుతుంట ఆఫీస్లో ఇవరు త మాట్లాడతావ్ నువ్వు ఈ టైమ్ లో మా డాడీతో నేను చెప్తే
ఆ
అవునా ఉంట అవునా ఉంట త్తగ
హ
నీకేం నిద్ర వస్తాను
లేదు లేదు
ఆ ఇ బుడుగుడు ఇబ ఇప్పుడు కూడా బయట తిరుగుతానే ఉంటారు తెలిసిన ఆడోళ్ళు
అంతే ఏం చేదన్
హ ఆ మామామ్కూతుర కేక పోయి పిందమ్మా
తగ్గించ చెగిల్వ త
త అగే అల్ ఈ సర్ఫ్ ఫోటోలు తీసి అన్ని వీడియోలు పెట్టిసాం అంటే మా మామ్క ఆనండ చేసాడు ఇ అమ్మా ఎయిత్తగ్ బాలేదండి ఇ రొబ నన్న
దేమైందంటా
బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయిందంట
అవునా మా మాఫస్ అట్లా అమ్మాయి వాళ్ళ నాన్నకకి అంతే బ్లెడ్ క్లాట్ అయ్యి
ఆ
మళ్ళ మీ అ త్త కూతురు పోలేదా
పొయ్యి వచ్చింది ఇబ్బడు పర్వాలేదంట బానే ఉందంట
ఓకే
ఏం చేస్తు అట్లా బాధపడుతాన్నారు పది లక్షలు ఉందంటడి అప్పు ఉ వాళ్ళు నాన్న ఎంత కష్టపడుతున్నాడు అసలు అట్లాంటిది ఎట్లుండాలి చెప్పు
అంతే కొంతమంది
మామ్మ అదే తిడుతుంది
ఏం చేస్తాం కొంతమంది అట్లే ఉంటారు ఏం చేయలే హ ఎరు ఏం చేయలేరు అళని
అ
మం ఇస్తాం
మళ్ళ నా దగ్గిర్ కుతు చిన్న
ఎందుకు
మా దగ్గరకు వచ్చి అంటే మా మమ్మీ వాళ్ళు చూసేసినారు రోజా
హ
మళ్ళా మా నన్ను పిలిచి వాళ్ళ రూమ్లకి
హ
చెప్పొద్దని చెప్పు మా డాడీకి చెప్పేస్తారేమో చెప్పింది
హ ఓయమ్మా చెప్పింటే బాగుంది మేము
మడు
ఆ
మా అమ్మకు బాలేదని చెప్పి గుమ్ము నేప్పింది మళ్ళా నా పెన్ చెప్పిందంట ఆ పాప మాట్లాడలేదు అని చెప్పేసి
హహ
ఆా
సొప్పినల్ సింగ్
నేను మా రూమ్మేట్స్ ముగ్గురుము పోయినాం బయటికి
ఆ
బయటకి వెళ్ తింటే ఆ పిల్ల ఎదురుచ్చింది కళ ఎగిరేందే హ ఏమి అని
నీలాగా అబ్బాలతో పోలేదు అనాలి
ఆహా
హ
ఏ ఆ రోజే మళ్ళీ యాక్టింగ్ చేసింది ఆయమ్మకి టైమింగ్కి పెట్టాలంట ఫుడ్ ఇప్పుడు ఫుడ్ వచ్చి ఇప్పుడు మార్నింగ్ పెట్ తమ రాగంగనే తీసికెళ్లు ఇప్పుడు టెంత్ అంత వేస్తేస్తారంట
ఏన్ ఆ ఎమ్మకి
ఏ అమ్మ కూడా ఈడు ఆంటి చెప్తాంది ఆయమ్మ ఇలా తొమ్మిది పెట్టండిడి ఎనిమిది నుండి పెట్టండి పదికి ఎత్తేయండి
ఏడున్నరకే ఉంటు
ఆ అదే పదికే లాస్ట్ పెట్టండి ఆఫ్టర్నూన్ కూడా టూకే లాస్ట్ పెట్టండి
హ ఆయెమ్మ కానీ రోడ్లో పెడతారు సరిపోతే
హ కాల్ ఉంట బయటదిచ్చు తింటారులు తినకడా ఉండేటళ్ళు అని చెప్పింది మళ్ళీ నైట్ వచ్చి తొమ్మిది లోపు పెట్టు తొమ్మిదిపది లోప ఎతే ఏళ్ళుంట
హ అమని ఇంతతే మన ఫస్ట్
నైట్ నైట్ షిఫ్ట్ వళ్ళు ఉంటాారు కదా మళ్ళు ఏ టైం పొద్దున్నే లేస్తే ఆంటీ తట్టలో పెట్టింటారు ఫుడ్ హమ్ అప్పుడు తీనచ్చు
ఆయమ్మకి ఏంటంటే ప్రాబ్లమ్ పెడితే
ఏమో
నీ ఆంటీ ఏమనిందంట
మళ్ళా మళ్ళా ఏందో వేరే ఏమంలా సరే లేని చెప్పింది యాక్సెప్ట్ చేసిందే మళ్ళా ఆ ఫ్లోర్ లో ఉంటారు కదా
అవును
పైన ఫ్లోర్లు ఉంటారు ఆ ఫ్లోర్ అందరికి పోయ్యి చెప్పలేదు అనుకున్నా పోయి చెప్పు పోండి మీరు కూడా లా
కాదు ఈ ఆంంట ఏం నీక ఎవరు చెప్తున్నారో ఆంటీ చెప్పింది
ఆ
హ
నా పక్కన బిడ్కి గాకుందిలే వాళ్ళకడలే త తను కూడా మారుమే తని చెప్పింది
ఇకా చెప్పింద న
ఆ
అట్లాంట వాళ్ళ ఇద్దరుంటే సల్దు చెడగొట్టి
నిజంగానే మళ్ళా ఆ రోజు నైట్ అంతా గలట ఆడ పాప ఉందిలే
హ
ఉ వాళ్ళిద్దరు నలుగురు ఏమ పోయినార అంటు దగ్గరికి అదే దాని గురించి మాట్లాడేదానికి ఇ న అయితే నీకు ఒకటి నీ ఇబ్బంది అయితే నువ్వు మాట్లాడవు అంద రూమ్ లో పోయి ఎ ప్రచ్చ కుట్టేదు అది ఇదినస
ఆ పిల్ల ఏం నొప్పులుంట
ఏం చేసి మళ్ళీ మీ ఫ్రెండ్ పైన వేసిందమ్మా అంతా నెత్తిన ఆమె మీద కోపంతో
ఆ
ఆంట నర్చంగ్మా
జోర్ ఇ ఆపిల్లన్న మీ అత్త కూతుర ఆంటీ రెండు రెండు ఇవల్సింది ఆంటీ
ఇచ్చిందయా
హ
మళ్ళ మేమ్ బయటికి పీన్న మని చెప్పినవంగదా హబ్బుడుొచ్చి నేన్ మ లల్లా
ఏం ఎందుకు మాట్లాడ్లా ఇట్లా బయటకి పోయినప్పుడా
ఆ నేను మామూల్గా కూడ ఎవరితోను మాట్లాడను
ఉహు
మాత్ ఇట్లా లేదు నువ్వు మన్సులో ఏదో పెట్టుకున్నావలే మాట్లాడలేదు నువ్వు అదే చెప్పింది నువ్వు మా మాట్లాడలేదు మన్సులో ఏం పెట్టుకున్నావో ఏమ అర్థం అయితాందిలె నే న్ అమ్మకు చెప్తాను అమ్మకు మాట్లాడలేదు నాతో అనేసి
నీతో మాట్లాడితే నాకే కష్టం అంది ఇప్పుడు
వాళ్ళ రూమ్ కి రమ్మని తెలిసిన
ఊహు రూపకి పోయింటే అమ్మ ఇ ఎవారలో నిన్న తెచ్చిండు బాగ
తెలిసింటె అయ్యా ఇప్పుడు వెలిపింది అనుకో యాడన్నా ఇప్పుడు వాళ్ళ ఇంట్లొ వాళ్ళకి తెలిసి తి మిమ్మల్నె కదా క్వశ్చన్ చేస్తరా
అవును
అందుకని చెప్పి నేన్ బోల
ఫస్ట్ మీది కూతురేనా వచ్చింది హాస్టల్ కి
అ ఆా అవును
ఊహు మీ అత్త కూతురు రిఫర్ చేస్తే నువ్ వచ్చినవ
ఆ
తెవ్ కె
ఎంది అది
ఏం చేయ్లే మా అమ్మ అట్ల అంటున్న
ఉ
ఉ
వల్లంత తిిమ్మిరెక్కుతుంది అంట ఉమ్ నువ్ తుంది ఉపు ఊ ఉప్పునీళ్ళు ఇయ్యండి అంటుంది కల్లు తిరుగుతాయని అంటుంది
ఆ
కు తక్కువయిందేమో అంటుంది ఏందిలే మా రూమ్ లో వాళ్ల అయితే ఏమి రెండు వరకు రెండు మూడు వరకు
ఉహు
ఆ
ఏంటి కాపిల్ అదే పనిగా చేసినందేమో
చిన్ని గ్లాస్ ఉంటది చూడ్ టీ గ్లాస్
ఆహా ఆ
దాంట్లో నీళ్ళు బట్టి పిడికిడి ఉప్పు వేసిచ్చాము ము అయిన ఊప్పు లేదంటుంది
అదంతా యాక్టింగ్ చేస్తాందది
ఉప్పు లేదంటుంది ఊయమ్మా అనుకున్నాం
మళ్ళా ఇబ్బ మేమందరం కంగారు పడతాంటే ఆ పాప నవ్వుత్ తంద
ఆ
ఆ
మళ్ళా లాస్ట్ కేమనింది తెలుసిన ఆ
హ్మ్
నువ్వు మాట్లాడలేదని చెప్పి తి ఎక్కువ ఆలోచించినాను
ఓయ్యమ్మ జోగ్ బాగుందే నవ్వగూడద ఆడే గట్టిగా
మళ్ళీ ఏం చేసేది ఊదురుతనే ఉంటుంది
పిచ్చి పట్టిందేమో నిమ్హాన్స్కి తీస్కపోయింటే సర్ పెయి
ఈ సగబల్ల ఈ సారే
ఆడా రెస్ట్ ఆ రెస్ట్ ఆడా
అడ్మిట్ జైల్లా
హ్మ్
వాళ్ళు నాయనే కూడా రోజు సరిపీంది ఇది అల
హ్మ్
తల్లి నికోస్మస్తానా తల్లి అని
హ
ముద్దుకు వెళ్ళస్తాడ తల్లి బంగారు అని
హ హమ్ అట్లా అంటే వాళ్క అట్లనే ఉంటాయి
ఆ